ఆ ఆ నమస్కారం హ
ఏం చేస్తున్నారు
మార ఏ మ ఈవినింగ్ అయిందిగా ఇంట్లో పనులే
అవును పెంటలయిని
ఆ లేదండి ఇంకా చెయ్యాలి
ఇప్పుడే పిల్లలకు స్నానం పోసాము మేము స్నానం చేసామండి
అవునా అయ్యంద మి వంటా
లేదు కాలేదు ఇప్పుడే కొంచం చల్లగా అవుతది కదా అన్నం
అవునవును
వేడిగా తిందామని కడిగి అడబెట్టము వ బియ్యం కడి అడ బెట్టం మీరు సినిమాలు చూస్తారా అండి
ఆ సీరియల్స్ చూస్తాను సినిమాలు కూడా చూస్తా స్తానండి
ఏసి ఒక స్టోరీ చెప్పారాదండి సినిమాదైనా సీరియల్దైనా
అవునా రీసెంట్ గా ఈ మధ్యలో వచ్చిన సినిమలుంటూ అంత బాలే పాత మూవీస్ అయితే బాగుంటాయి
ఒక స్టోరీ ఎప్పురా దండి మరి
స్టోరీ రియల్ లైఫ్ స్టోరీ చెప్పన్న నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఉ తను అంటే వల్ళ అమ్మ నాన్న న్న తను ఒక అన్న నలుగురు వాళ్ళు ఇక వాళ్ళ అన్నకు మ్యారేజ్ అఇంది ఒక పాప కాకపోతే తే ఇక తను ఇంటి బాధ్యతలు పట్టించుకోడు ఇక తన ఫ్యామిలీనీ పట్టించుకొడు ఇటు ఇంట్ల లో అమ్మని కాని చెల్లిని గాని పట్టించుకోడు రీసెంట్ గా వాళ్ళ తండ్రి కూడా చనిపోయాడు ఉ ఈగ తను అమ్మాయే వాళ్ళ ఇం టీ బాధ్యతలు తీసుకు కొని ఇంట్లో కావాల్సిన ఏదైనా తనే చూసుకుంటది
అంటే ఇంట్లో అంత పెత్తానమంటే ఈ గ ఆమెదే అన్నట్టు
ఇగా పె తనంమంతా వాళ్ళ అమ్మ చేతికి ఇస్తే తను సంపాదించి తల్లికి ఇస్తది
మ్ హా అంటే ఇగ డబ్బు విషయల కానీ ఖర్చులు పెట్టడానికి గాని ఆమె అన్ని అ నాటిగా
ఉ అన్ని అన్నట్టు తానే ఏమో డబ్బులు సంపాదించి తల్లికిస్తే తల్లి ఇంట్ల అన్ని వ్యవహారం అంతా చూసుకుంటది ఆ ఈ అమ్మాయి కూడా రీసెంట్గానే మళ్ళీ మ్యారేజ్ చేశారు మ్యారేజ్ అయిపోయిన తర్వాతకి ఇక వాళ్ళ అన్న వదిన వాళ్ళ అమ్మ
రె ఉగాటా ఉగాట వ అ
వాళ్ళు తనకు మ్యారేజ్ అయింది తనకుొ ఒక బాబు ఈక తనకు మ్యారేజ్ అయినాక కూడాడా పెళ్ళికి ముందు కష్టాలే వాళ్ళ అమ్మ వాళ్ళకు సంపాదించింది పెట్టింది చేసింది మళ్ళీ తన లైఫ్ మ్యారేజ్ అయినాక కూడా బర్త్ త్త దగ్గర పెళ్ళికి ముందు ఉంది ఈ ఆస్తు ఉన్నది సంపాదన ఉన్నది అని చెప్పి ఇక వాళ్ళ ఫ్యామిలీ నుంచిలా ఒక సంబంధం వస్తే పెళ్లి చేసి్ర అన్నట్టు చేసిన తర్వాతకు తాను వాళ్ళ నమ్మి మ్యారేజ్ చేసుకున్నది పెళ్ళైన దాని నుంచి వెళ్ళి నువ్వు జాబ్ చెయ్య ఉపాదించు ఫ్యామిలీకి సపోర్ట్ చెయ్యి అని వాళ్ళ అత్త వాళ్ళ నుంచి వెళ్ళి ఇ తనకు కొంచెం ప్రెషర్ ఉన్నది తను ఇప్పుడు నా లైఫ్ పెళ్లిికి ముందు అలాగే ఉంది పెళ్లిి తర్వాత అలాగే ఉంది నాకు ఎందుకు నే మ్యారేజ్ చేసుకున్నా అని ఒక అంటే నాకు నా లైఫ్ ఏంది అని ఒక కొచను రేస్ చెతాంది తను మనం ఆలోచించి సమాధానం అంటే కలిసి ఉండడం రెా విడిపోవడం కరెక్టా అనే స్టేజ్లు ఉన్నస్తాను అంటే మనం కలిసి ఉండచ్చు విడి పోవచ్చు అని ఇక మనం ఏం చెప్పలేం కదా తను కలిసి ఉండాలి అని తన మనసులు ఉంటేనే ఉండగలుగుతుది మనం ఏం చెప్పినా మాటల మటుకే కాని చేతుల దాకాయితే పోదు
అవునండి గొడవలు అంటే వస్తాయి గొడవలు అంటే వస్తాయి తాయిపోతాయి
ఉ గొడవలు పెట్టుకుంటే వేరు కాకపోతే నువ్వు సంపాదించు నువ్వు సంపాదిస్తేనే మేము తింటాం అన్నట్టు వాళ్ళు ఇప్పుడు అత్తగారు తరుగునోళ్ళు ఉన్నారంట ఇ దాని వల్ల తను చాలా అంటే చాలా సఫర్ అవుతుంది ఇప్పుడు ఫ్యామిలీలా చాలా మటు ఇలాంటి డిస్టర్బెన్సే ఉండల పెద్ద పెద్ద జరిగే వాళ్ళేమో కలిసి ఉంటారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కు విడిపోదాం అనుకుంటారు ఆ
ఆలోచనలు ఎక్కువ అయిపోతానాయి అవు
బంధాలు తెగిపోతున్నాయ్ ఇప్పుడు రిలేషన్షిప్స్ కి ఒక్కప్పుడు ఉన్నంత బాండింగ్ ఉండాలి ఏం జరిగినా అనే అవి లే లేవుగద
ఆ
దాని వల్ల ఇబ్బందులు తను పాపం వల్లే తనకు ఒక బాబు
అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంత మందిని కన్నదన్న తామ
ఒక్కడే బాబు తనకు
ఆ
ఒకక్కడే బాబు కాకపోతే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి చిన్న బాబుని పట్టుకొని నేను ఏం పని చెయాలి ఏం పని చేసి సంపాదించి పెట్టాలి అని తను నువ్వు ఇంట్లో ఉంటే కుదరదు ఏదో ఇక్కడ చెయాలి అని ఫ్యామిలీ వాళ్ళు ఇలాంటి డిస్టర్బెన్స్ లా తను బాబుని చూసుకోలేక ఇంకా తన లైఫ్ ఏం చేయలో అర్థంంగాక చాలా సఫర్ అయితుంది
అవునా మీ వాయిస్ ఎట్లుంటే చొప్పల్న నీ వాయిస్ ఎట్లుండ చే పనాండి మా ఊర్లో మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఆమె మీ కూడా తెలుసు ఆమె ఆమె వయసు లాగా అనిపిస్తుందిండి పేరు ఇందులో మాట్లాడొదులే ని
ఆ
మీ కాస్ట్ అనుకుంటా వాళ్ళ కూడా
అవునా కొంచమంది వాయిస్ సేమ్ మ్యాచ్ అయితా ఉంటది
అవు
హ
పిల్లలు హాస్టల్ ఉంటారా అప్ అండ్ డౌన్ చేస్త ఇస్తారా స్కూల్లో
పాప అది ఇంటర్ అయిపోయిందండి ఎంత రేపోయింది మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయితేనే కాలేజ్కి వెళ్తరి
అవును
అ
చికెన్ కర్రీ అయిపోయిందా అండి మరి ఉన్నదా
హలో
చికెన్ కర్రీ అయిపోయిందా ఉన్నదా అంటున్నా
ఆ చికెన్ కర్రీయా అండి ఉన్నదండి ఈవినింగ్ ఏం వంటలేదు ఓన్లీ కొంచెం రైస్ పెడితే సరిపోతుది
ఆర్టిస్ ఇ మా పాపని ఆడపిచు కుంటలేరాట అండి అందుకే వచ్చి చెప్తుంది
అవునా పిల్లలను పిల్లలు ఆడు కుంటున్నారా ఆడిపిచ్చుకుంటలేరా అని చెప్తుందా
మీకు పిల్లలతోనే మంచి టైం పాస్ ఆయితాది అనుకుంటా
అవునండి వాళ్ళు ఇద్దరు పాపలు స్కూల్కి వెళ్తారు బాబు ఇంటికనే ఉంటాడు వీళ్ళకి హాఫ్ డే స్కూల్ వచ్చిన కానీ కొంచెం మధ్యాహ్నం పూట డిస్టర్బెన్స్ బాగా అయితుంది
ఇక పిల్లలు అన్నాక ఇ కామన్ గా
మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోరా అండి సక్కరాలుచేసుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోరా
ఆ వెళ్తాం అండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చాక వెళ్తాం హాలిడేస్ రాలేదు ఇంకా హాలిడేస్ వచ్చిన తరువాత కు వెళ్తామండి ఈ హాలిడేస్ వస్తే ఊరికే వెళ్తాం సిటీ లో కన్నా ఊర్లోనే బాగుంటాది కదా అందుకే ఊర్లోకే వెళ్తాము మామిడికాయలు పచ్చళ్ళు పెడతారా అండి
ఇంకా పెట్టలేదండి మా అమ్మని నెమొననా ఒక టెన్ పది కేజీస్ తీసుకున్నాం సదాడి టమాటాలు నిన్నకు ఆరబెట్టింది కడిగి ఆరబెట్టింది కోసి వెక్క ఎండ పెట్టిందండి ఇవాళ
హమ్ హమ్ హా ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే మామిడికాయలే కదా మామిడికాయలు వస్తే మే నెలల మొత్తం మొత్తం మామికాయ పచ్చలే
ఆ ఆ పడే వర్షం కాలం ఇలా వేరే వాళ్ళలకు పచ్చడతోని కొంచెం కూరగాయలు అంత పొద్దున టైం కు కాదు కదా
అవును పచ్చెల్ తోనే అయి తాయి పని
పరిగాల వంట అది నైటు కూరగాయల వంట వేసుకొని వంట చేేసుకొని పొద్దున ఈ పచ్చళ్ళు ఇట్లా టి పిల్ల పెట్టుక్కొని పోతరండి.
ఆ పచ్చళ్ళు ఉంటానే మార్నింగ్ టైమ్ లో కొంచెం వాళ్ళక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటది.
అంటే ఇట్లా నలుగురు ఉచ్చున్నక్కడ పనియి పోయినకాడ నలుగు ఉచ్చున్న కాడ పచ్చడితోనే మంచి తినాలనిపిస్తదండి.
అవును, ఈ కర్రీస్ ఉ తిన బుద్ది గాదు, ఇగ పొలం పనుల కు పోయిన కాడ, ఆ పచ్చళ్ళతోనే భాంటది. ఉహు, ఎంతైనా ఆ వాతావరణానికి ఆ పచ్చళ్ళకు కొంచమ్ తిన్నా కూడా ప్రశాంతంగా కడుపునిండా తినచ్చు.
పొలం కాడికి పోయింది. సరే మళ్ళ్ వత్తవ్ గా ఇటు మా అమ్మకి పని పొయింద అండి, పని పోతే కూలి డబ్బులు వచ్చాయట అవి వేరే వాళ్ళ కాడ ఉన్నాయా ఆ చెప్పిపోతుందండి.
మీరు ఇవి ఇంట్లోనే ఉంటారు కావచ్చు, పిల్లలు చిన్న పిల్లలు కావట్టి
అవునండి‌.
ఉ
మీరు చూస్తామండి, అంటే ఇక్కడ మా మెమెల ఇంటి కాడ టీవీ ఖరాబ్ అయిందండి, మా అక్క వాళ్ళు ఎంత ముందు ఉండేది. ఒకటి ఖరాబ్ అయింది, అది మళ్ళా అవే వాళ్ళు వే ఇంటి దగ్గర ఉన్నప్పుడు పట్టక పోయిందండి, కొత్తది కొనుక్కొని టీవీ లేద్ కాపోతే ఎ బాహ్ ఉన్నదండి, డీజే బాక్స్ ఉన్నది. అదే పెట్టుకొని టైం బస్ కి డీజే బాక్స్ ఇ ఆ పిల్లలు కూడా డాన్స్ చేస్తరండి.
ఉమ్ సాంగ్స్ కాను పెడితే టైం పాస్ అవుతది కద
అం ఈ ఇదీ కాల్ లూ మా ఇలా ఇంకా ఒక టెన్ మిడర్స్ కంటే ఎక్కువ మాట్లాడిన తర్వాత మీరే కట్ చేయండి మీరు కట్ చేస్తనే నాకూ నెంబర్స్ పడుతున్నాయండి ఎవ్వరై ఎవ్వరి ఎవరికి చేసినా
ఓకే కట్ చేస్తాను నేను ఓకే నండీ మొత్తానికికై అయితే పిల్లలతోనే అలా టైం పాస్ చేస్తున్నారన్నమాట పోనీ లేండి ఏదో ఒకటి
కట్ చేయండి